హలో
న్పిస్తోందా
హలో
హలో వినిపిస్తోందా
ఆ వినిపించట్లే గాని చెప్
ఓకే స్లోగా వినిప్ అంటే చిన్నగా వినిపిస్తోందా
ఆ
ఓకే ఓకే చూసావా విత్లవ్ మూవీ
ఆ చూయేస్
నచ్చిందా
ఆ బానే ఉంది నీకీ?
ఆ పర్ల బానే ఉంది కొంచం ఓవర్ హైపు బట్ స్టిల్ బావుంది
ఆ అదే చెప్తానా నేను డౌట్ ప్రిడిక్షన్ అట్లనే అవుతదేమో అని
అవ్వలేదుగా
అవ్వలేదు లే అవ్వదు ఆభ్యస్గా ఇంకా మూవీ హిట్ అయింది కాబట్
అదే మరి ఏమో కొంచెం కామెడీగా అనిపించింది నాకు సినిమా అంటే రియలిస్టిక్గా లేదు ఏదో కొంచెం
ఉమ్ రియలిస్టిక్ గా ఎమ్ లేదులే మరి ఎంత రియల్టీక్ ఏం లేదులే కొన్ని కొన్ని సీన్స్
అదే
అధి కొంచెం బానేంది కాన్సెప్ట్ అంటే లేడు నార్మల్ గా ఎప్పుటి నుంచో అనుకోంటా కదా చెప్పల్ చెప్పల్ అ ఒకసారి చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఏదైనా పర్లేదు ఒకసారి చెప్పేస్తే అది బెటర్ గా అనిపిస్తుది
అంతేలే
నీకేం లేదు కాబట్టి నీకేం అట్లా అనిపియ్యదులే
ఉమ్ చూసాను అదే నేను అంటే ఫస్ట్ వాడు చెప్పింది ఓకే మళ్ళీ ఆమె చెప్పినప్పుడు నాకు అలానే అనిపించింది ఓకే ఇంక వాళ్ళే కనెక్ట్ అవుతారేమో అని అంటే అట్ ది ఎండ్ ఇంకా సినిమా క్లైమాక్స్ ఆలోచిస్తే ఫస్ట్ హీరోనే అవుతుంది లే. కాని ఇట్లా అనిపిచ్చింది అట్లా
నాక్ అది చెప్పినప్పుడే అనిపిచ్చింది. నువ్వు నీ లవర్ ని కలిసి నేన్ నా లవర్ నీ కలుస్తమూ చెప్దాము అంటేనే నాకు డౌట్ ఒచ్చింది. ఇగ వీడు బాలాజీ గాడికి పెళ్లై ఉండద్ వీళ్ల ఏజ్ ఏ కదా ఇంకా వీడి కంటే చిన్నోడు కదా అని.
ఆ ఆ బాలాజీ పరిస్థి
మరీ వాడే స్పై చేస్తానడూ. ఇట్లా స్టాప్ చేస్తనడు అనుకోలేదు. బట్
కానీ నేనూ ఈమే అంత ఎగ్జైట్ అవుతూ ఉండింది కదా. అంటే క్రష అనేది. సో నేను ఇంకా ఏమో ఏమైనా కనెక్ట్ అవుతుందేమో లేకపోతే అట్లీస్ట్ ఒక చిన్న స్టోరీ నడుస్తుంది అనుకున్నా.
హ్ము
కొంచెం వరకు
బాగనే ఉంది కానీ ఓవరాల్ మూవీ.
ఊహు బాగుంది.
నీకు నచ్చలేదా, ఫినిషింగ్.
ఆ బానే ఉందీ అంటే ఓ సూపర్ అని ఏం కాద్ అంటే ఆల్రెడీ ఎక్కువ హైప్ చేయడం వల్లా నాకు అంతలా అన్పీలేదేమో.
నీ ప్రేమ్ మూవీస్ లో కాబట్టి.
ఆ ఉన్న వాటిలో. హ అంటే చాలా మంది రీలేట్ చేసుకుంటారు ఎందుకంటే స్కూల్ స్టోరీస్ ఉంటాయి కద్
ఆ స్కూల్ స్టోరీస్ అందులో చాలా మంది చెప్ పిల్లలు గూడా కొంతమందే చెప్పింటరు. భయంతో చెప్పుండరూ ఏమైనా అవుతుందేమో అనీ. లేకపోతే ఏదైనా కండిషన్స్ అప్పుడు.
హ్మ్హు
ఊర్లో చాలా వరకు కాయవ్ పోతయి. దాని తర్వాత అంతా ఏదో ఒకటి ధైర్యం చేసి ఇట్లా చేసి చెప్పేస్తారు. ఏదో ఒకటి ముందరికి కదిలి ఇచ్చేస్తారు. అప్పటికి ఇంకా ఏం తెలీదు గదా.
అవును స్కూల్ నిజంగానే చాలా మంది లేట్ అవుతారు. స్కూల్ స్టోరీస్ చాలా మంది ఉండి ఉంటాయి. ఇలా హిడెన్ క్రషెస్, హిడెన్ లవ్సు.
హుమ్
కే హిట్ అయివుంటుంది సినిమా.
ఆవును
ఇవాళ కంప్లీట్ చేశా నేను. త్రీడేస్ నుంచి.
ఇంకా ఎమౌంట్ ఇంకా సాటర్డే సండేనే కదా.
ఊహు హాఫ్ డే చూసా, చీ హాఫ్ మూవీ చూసా ఇంక వదిలేసా. మళ్ళీ ఇవాళ చూసా. ఇంకొకటి ఏదో వచ్చిందిగ రీసెంట్గాఏదో బాగుందన్నారు సినిమా
ఏది ఏ జోనరు
ఇలాంటిదే ఆ కపుల్ ఫ్రెండ్లీ
కపుల్ ప్రెండ్లీ నా
శోభన్
ఏం అనిపిట్లేదే
ఏమో ఆ సినిమా కూడా బావుంది అన్నారు.
ఆహా
కొంచెం ఎమోషనల్ గా ఉంది అన్నారు. ఏమో నెక్స్ట్ దురంధర్ వస్తుందిగా దురంధరు టాక్సిక్
ఆ టాక్సిక్ పోస్టుపోన్ అయింది.
అవునా ఎప్ ప్పుడు ఎప్పటికీ
ప్పుడుకో తెలీదు బట్ పోస్ట్ పోన్ అయ్యింది
ఒకే అయితే దురంధర్ ఒక్కటే వస్తుంది ఇప్పుడు
ధురంధరు ఉస్తాద్ భగత్సిక్
ఆ అది ఎవరు చూస్తా
ఆ ట్రైలర్ చూస్తేనే ఎవరు పోవట్లే చాన్స్ పోతట్లే ఫ్యాన్ కాకుండా వేరేవొల్ మేం సినిమా ఎట్లున్నా పో తర్ అది కామన్ మ్యాటరె
అదే ఇంకా అంతే కదా సినిమాలన్నీ ఇంకా అన్ని పోస్టుపోన్ చేసేసారు. యాక్చువల్గా మార్చిలోనే చాలా మూవీస్ ఉన్నీనాయి
ఆ ఇదేం పోస్టుపోన్ చేయలా కదా ఏది. డెకయిట్
డెకయిట్ పోస్టుఫోన్ చేశారు నై నైన్త్ లేదు డెకయిట్ బుక్ మై షోలో
ఉ ట్రైలర్లు మల్ల టీీజర్లు మల్ల న్యూస్ ఏం రాలేదనేసి ఇంకా పోస్టుఫోన్ చేయలేదు ఏమో అనుకున్న
ఉమ్ చేశారు, బుక్ మై షోలో అయితే నాకు చూపించట్లేదు. ఓ తెలిదు ఇంకా, బుక్ మై షోలో ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. ప్యారడైజ్ ఉంది.
ఆ ప్యారడైజ్ ఇప్పుడు కాదు కదా ఎప్పుడో వస్
ఆ ఏప్రిల్లోనేగా ప్యారడైజ్ కూడా,
ఏప్రిల్లోనేనా ఇంకా నేను జూలై ఆగస్టు అనుకున్నా.
ఇంకో టైం,
డెకాయిట్ కాకుండా, ఇంకొక మూవీ కూడా చారి టూ గూడాచారి టూ మే ఫస్ట్ అనుంది
ఆహా
శ్రీ విష్ణుది మొన్న వచ్చింది చూసావా విష్ణు విన్యాసం ఒకటి అది వచ్చినా విష్ణు విన్యాసం
విష్ణు
విన్యాసం
విష్ణు విన్యాసమా ఆహా చూలేదు పేరేంటండి చులేదు
ఆ అదిచ్చిన వన్ వీక్ కొత్త మూవీ రిలీజ్ చేసాడు విష్ణుదే
ఆ
అంటే విత్ ఇన్ వన్ వీక్ అంటే వన్ వీక్ టు టెన్ డేస్లోనే సేమ్ హీరో టూ మూవీస్
ఆహ్
హ్మ్ ఇంకా పెద్ద మూవీస్ ఏమి ఇప్పట్లో లేవు
అంతే అన్ని చిన్న చిన్నవి
ఆ అంటే మహేష్ బాబు వాళ్ళొచిన్
వల్లవంతే ఎప్పుడెప్పుడో వస్తాయి ఇంకా నెక్స్ట్ కేరళంతా నెక్స్ట్ ఇయరో లే వడ్డంతే దాని తర్వాత ఇయరో ట్వంటీసెవెన్ ట్వంటీఎయిట్లోనే ఉంటుంది ఇప్పట్లో అంతా
ఉమ్ ఈ ఇయర్ ఇది రామ్ చరణ్ దోస్తుంది నీకేమనిపిస్తుంది పెద్ది అసలు చూసావా పెద్ది అదే చిక్రి సాంగ్
సాంగె గదా వచ్చినయ్
అ చిక్రి సాంగ్
ఆ ఆ చూసా
ఆ మూవీ నాకేమ్ అంత హిట్ అవుతుందన్పీయట్ల
ఆ అంటే క్రికెట్ బట్టి ఏదో తీసినట్టు కనెక్ట్ అవుతారేమో అని
ఆ కనీ ఊర్లో క్రికెట్కి కష్టమే కనెక్ట్ అవ్వడం.
మరీ చూపియాల షార్ట్స్ కొట్టినట్టు మరీ ఈ బ్యాట్ తిప్పేసి చెయ్యి కింద పెట్టి మళ్ళా బ్యాట్ పట్టుకోండి మళ్ళా సిక్స్ కొడతాడు ఓవర్ గా అయనిది ఎవరు బోలర్ అయ్యిందని తి చేసుకుంటా ఉంటడా
ఆ పాయింటేలే నిన్ గెలిచేసారుగా
ఉమ్
కానీ నిన్న గెలిచిన అంత అనిపించట్ల అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళున్నాపటికి ఆ హ అవును
ఇంకా న్యూజిలాండోళ్ళు వాళ్ళు స్టార్టింగ్ ఓపెనర్సుండుంటే సైఫరు అలను
ఉమ్
వాళ్ళు ఇంకొందర్ కొన్ని మ్యా కొన్ని ఓవర్స్ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉండేదేమో ఒక ఫైవ్ అవర్స్ అట్ల ఉంటే వాళ్ళు వాళ్ళిద్దరూ డస్ట్ గా ఉండేది వాళ్ళు తొందరగా అవుట్ అయిపోయారు.
ఓకే
మళ్ళ మ్యాచ్ అంతా మళ్ళంతా పవర్ హిటర్స్ లేరు. మళ్ళ దాంట్లో
అదే అసలు మరీ హాఫ్ టైమ్కే తెలిసిపోయింది ఇంకా మనం
ఆ నైటీసిక్స్ టైమ్స్ డిఫరెంట్స్
అదే కదా సంజూ సామ్సంగ్ సంజూ సాంసంగ్ సాటింగ్లో ఆడలేదు కదా అసలు
ఆ మ్యాచ్లో లేడు పెట్టుకోలేదు.
ఆ
తీసేసారు.
ఆహా ఎందుకు ఐపీఎల్ లో సరిగ్గా ఆడలేదని కానీ రీసెంట్గా మ్యాచెస్ లో సరిగ్గా ఆడలేదు చూడు త
ఆ అప్పుడు న్యూజిలాండ్ దీనికి ముందు న్యూజిలాండ్ తో జరిగినంది సిరీస్ దాంట్లో అన్ని సింగిల్ డిజిట్ లోనే ఆడినాడు
అదే
కాని పెట్టుకోలేదు మళ్ళ వీళ్ళు ఫెయిల్ అయిపోతన్నారు మళ్ళ రింకు వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఇంకో సిం ఇంకో వాడు వెళ్ళాడు వాళ్ళ ఫాదర్ కాడి ఓకే
ఓకే
ఇంకా ప్లేస్ ఉంన్నది ఇంక ఓపెన్ర్స్ కూడా ఎవరు సరిగ్గా ఆడడం లేదు అందుకని మిమల్లి పెట్టారు.
హు హు అభిషేక్ శర్మ ఎలా కొడుతాడ స్ హ్మ్ అ వ్యాట్లే ఏమైనా ఉంటుందా అభిషేక్ శర్మ బ్యాట్లేమైనా ఉంటుందా
ఏం ఉండదు
ఆ మరి
రెండు స్ప్రింగులు ఉంటాయి అంతే
హ్మ్ హు ఏంటో
వాళ్ళ బ్యాగ్ తీసుకోని మరి చెక్ చేస్తారు తెలుసా అంటే
ఆ చూసాను నేను న్యూజిలాండ్ వాళ్ళేగా ఫస్ట్ న్యూజిలాండ్ మ్యాచ్ తోనే
మ్మ్
అప్పుడైనే వాళ్ళు ఆ చెక్ చే మ్యాచ్ అంతా అయిపోయా ఇంకా నడుచుకుంటూ వస్తూ చెక్ చేస్తారు కదా
ఆ
ఆ పాకిస్తాన్ పాకిస్తాన్ అసలు ఇప్పుడు లేదు గా టీం మంచిగా అసలు
పాకిస్తాన్ ఉందే
అంటే టీమ్
సెమీఫైనల్స్ కి రాలేదు అంతే సెమీఫైనల్స్ ముందు సూపర్ ఎయిట్ అని ఒక ఉంటుంది ఫోర్ ఎయిట్ టీమ్స్ ఉంటాయి
హ్మ్
ఆడవరకు వచి పోయింది
ఓకే ఎస్ కట్ చేస్తున్న
ఇదే చ్ న్యూల్యాండ్డ్ ఏ వచ్చినుంది